హలో
నమస్కారమండి
నమస్తే బాన్నారా
అవునండి బాగున్నాం
ఉండు ఆ బానే ఉన్నాం అండి
రండి
ఏం లేదు ఖాళీగ కూర్చున్నా ఇప్పుడే తిన్నాం
ఆ తిన్నర డిన్నరయిందా
డిన్నర్ అయిపోయింది మ్ మీదయింద డిన్నర్ మ్ మది పప్పు చేసాం పచ్చడా పాపడు
ఓహో
మీరు తిన్నారండి కంది కందిపప్పు కంది ఓకే
కందిపప్ప ఏమ ఏమంటే మీకు ఇస్
నాకు పప్పు కూరగాయలు అంటే ఎక్కువ ఇష్టం
ఆహా
ఉ తింటగని తక్కువ
ఆహా
తన్ తక్కువ
ఓ అట్లనా మీకు ఏం చేయడం అం టే బాగా ఇష్టం అండి
నాకు ఏం చేయడం అంటే
మీ హాబీస్ అంటే ఉంటది కదా ఇది చేస్తే మీకు హ్యాపీగా అనిపిస్తుం
హపీగంపిస్తాదాంటే అప్పుడు మిషిన్ కుడతా ఉంటా అప్పుడప్పుడు ఫీ మైండ్ ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసుకుంటా ఉంట
ఆ అమ్మాైండ్ డైవర్ట్ చేసుకుంటారు మీరు
మీరేం చేస్తారండి మళ్లీ
మేమా అండి ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము కూడా అదే చూస్తున్నామండి ఏ పనిలో మనసు పోతది
ఆ అదే పని చేస్తుంటారు మీ వారు ఏం చే స్తారండి
మా వారు అండి ఓ ఖాళీగానే ఉంటారండి
ఆ మీక్ పిల్లలు ఎందరండి
ఓకే అండి మా పాపని చూస్ కుంటూ ఉంటాడండి
దా
ఇంకా ఇంకా ఎట్లా ఉందండి వాతావరణం
వాతావరణం మస్తు వెదర్ వేడి వర్షాలు లేవు మస్తు వేడి ఉన్నది ఉమ్
బాగుండే కదా మరి వర్షం ఎందుకు వస్తలేదండి
ఏమో ఎవరి తెలుసది ఇగ మనకు మీది మీది మహిమ
ఆవ్ కాకపోతే పక్క టుర్లో మంచిగా వర్ష
వర్షాలు వస్తన్నాయి పక్క ఊర్లో ఆ మనకు లేవు ఇటు మీ పాప పండుకుందా ఆ మా ఫెస్టివల్ ఉన్నాయి కదా మోహరం
మోహరమా ఎట్లా సెలెబ్రేట్ చేసుకుంటారు
మంచిగా చేసుకుంటాం మేము
ఏమేమి చేస్తారండి
మేము మలిదా చేస్తాం శర్బత్ చేస్తాం కిచిడి చేస్తాం
ఆహు
ఏం చేస్తాం ఆ వెజిటేబుల్ కూరగాయలు అవన్నీ వెజిటేబుల్ షర్బత్
ఆహా
హ్ పాలశర్బద్ చేస్తాం బెల్లం షర్బత్ చేస్తాం రెండు కూడా
ఆ పాలషర్బత్ ఎట్లా చేస్తారు బెల్లం సర్భత్ ఎట్లా చేస్తారు
పాల సర్భత్ పాలు వేడి చేేసి చల్లగా అయిన తర్వాత చక్కెర కలుపుకొని మేము ఏంటి డ్రై ఫ్రూట్స్ ఏసి తగ్గుతమండి బెల్లం సర్భత్ బెల్లం ఆ ఆ డ్రై ఫ్రూట్స్ వేస్తంగా చక్కర చక్కర యూ
మంచిగా టేస్ట్ ఉంటదండి
ఆ ఉంటది మస్తుంటాది కొంచెం సబజ్జా చేయాలి ఇంకా
ఆహా
సోపు
ఆహా
ఆ
అది ఏమంటారు చిరంజీవి అంటారు కదా
ఆ చీర్ అదే డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్తాం కదా బాదం కాజు చిరంజీవి అన్ని కలిపి డ్రై ఫ్రూట్స్ బ అది బెల్లం నీళ్ళలో బెల్లం పలగొట్టి వేసి బెల్లం కరిగిన తర్వాత జల్లెడలో హూ హూ ఏసి ఏదనా కసుం కసు ఉంటాయి కదా చెత్త అది తీసేసి తర్వాత అందులో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం సబ్జేసి సేమ్ ప్రాసెస్ ఆ బెల్లంది కూడా అట్లానే
అంతేనండి
కానీ ఇప్పుడు పండగకు కుదిరినట్టు సర్బత్ తర్వాత చేసుకుంటే కుదరదు అది
అవునండి తర్వాత కూడా చేసుకుని తాగచ్చా అండి
తాగముగాని చెప్తున్నా
ఆ ఆ పండుగారు అంటే విలువ బాగా ఉంటుందండి ఫెస్టివల్ అవునండి మేమి ఇంకా వేసుకుంటామండి
ఆ మీకు ఏదంటే ఇష్టం మరి బెల్లందా పా
పాలదే తాగుతానండి నేను మంచిగా అనిపిస్తాది పాలదే
ఉహు
అది ఏం మలిదా అంటారు కదా మలిదా జేసుకుంటాము ఈ సంవత్సరం మేము అది గోధుమతో మలిదా చేసుకుంటాం అని ఆ
ఆలోచిస్తారా ఆహా మేము రవ్వదాంతో చేస్తాం
మా అత్తమ్మ గారికి ఈ రోజే చెప్పినా అది మా నానమ్మ ఫస్ట్ మా నానమ్మ చేస్తుండే అండి గోధమ రవ్వతోని గోధుమని మొత్తం పిండి కాదు రవ్వరా
రవ్వ రవ్వ పట్టియాల
పట్టించి
రొట్టె చేసి అవును అ బెల్లం తోనే చేత్తరా మేము మేం మేం చెక్ చెక్కరతోని చేస్తాం బెల్లం లే దీనితోని కూడా చక్కెర బావుంటాది. అవును
మా నానమ్మ బెల్లం తోని తెస్తుంటే మంచిగా టేస్ట్
ఉ ముందు మా మమ్ మా మమ్మీ వాళ్ళు కూడా అలా అట్లనే చేద్దురు కాని చక్కెరతో మేం బెల్లం తినకపోదు.
ఆహా అయితే ఈ సంవత్సరం ఇట్లా చేసుకుందామని చెప్ప చెప్పానండి మా అత్తమ్మ గారికి లేకపోతే
సరే మేము కూడా అదే అలాగనే చేస్తాం మరి
ఆ మంచిగాన్ ఉంటదట
ఆ చ్ అది టేస్ట్ ఉంటది గోధుమతో
నేను మా నానమ్మ ఇంట్లో తిన్నానండి ఆ అదే గుర్తుకు వచ్చిందండి
ఆహా
ఉ మరి కిచిడి తో ఏం చేస్తారండి కర్రీ?
కచ్చి చెడికి చూడండి ఏడు రోజులకు మ్ టమాటాలు లేకపోతే ఆంకాయ ఆలుగడ్డ చారు చింత చారు
ఆ చారు అయితే కంపల్సరి
కంపల్సరీ ఇంకా మళ్ళీ నవమికి ఎప్పుడేమో సారా భయంగా గు గుత్తి వంకాయ గుత్తి వంకాయ అంటారు చూడండి అది మళ్ళీ షాదత్కు మసాలా ఆలు
మాసాలా సేమ్ రెసిపీయా అండి మేము కూడా అట్లనే చేసుకు
ఆహా ఇగ హాయిగా తినేది అవేగద వెజిటబుల్ ఇంగా అదే అట్లా మీ కిచడికి అదే బావుంటుంది. దయ
అవునండి అది ఎ పది రోజులది ఏమో ఆ సారే అది ఆలు ఆలు
అ అలాగదే ఆ మసాలాలు మసాలాలు గడ్డ
మరితే తే ఇంకా మంచిగా ఉంటది. బగారా రైస్ ఉంటది కదా అప్పుడు అంత కీచడి లాగా అనిపియాది
అవునా మీరు చంగా అ రొట్టేల్ చేస్
ఆ చెయ్యమండి తీవ్రంగా చేసి తే తింటామండి మంచి గా ఉంటది.
కనిచేయరు
చెయాలండి చేస్తే మాది సరిపోతదండి. మొత్తం ఇక మేము పంచడానికి ఎం పోతారండి మా ఏరాల వాళ్ళు అందరు అడుగుతారండి ఒక సంవత్సరం చేస్త కున్నామండి తీసుకుంటే సరిపోలే ఇంటిట్లోనే మిగిలలే అండి వాళ్ళు అడిగారు పంచడమన్ కూడా అం టే ఎట్లా అంటే అందరు అడుగుతారండి
ఆ మంచి ఉంటది ఇవ్వండి అన్ని
ఇవ్వండన్ని అచ్చి కుర్చుంటారు ఇగ మా అత్తమ్మ పని చేస్తది ఇగ మా ఆయన్న గారు కోపం చేస్తారండి
అవును
అది నాకే లేదు తినడానికి ఎందుకు చేసుడు అంటే అప్పటి నుంచి
చేయడం మానేసిరు
ఎవరన్నా చేస్తే మా అన్నయ్య బంగ్లాలో చేసేటప్పుడు ఒక్కటి ఇంకా పంపిస్తుండే అండి
అప్పుడు తినేటోలు
అప్పుడు తిన్న
ఆ ఇంకా విశేషాలు అంతా బాగేనా మేము మా ఇంట్లో చేయమండి మాకు లేదంట మాదంట్లో చేసుడు లేదంట
ఓహో
ఆ తినచ్చు వేరే ఇంట్లో చేసుకుంటాం కానీ మా ఇంట్లో చేసుడు లేదు
ఆ ఇంకో అది ఏం చేసుకో అది కూడా ఎదో చేసుకుంటారు కదా అది ఏమంటారు రౌండ్ రౌండ్ ఉంటది కదా ఆ జొంగ రొట్టెలు ఇంకా కొంచెం గట్టి గట్టి
ఆ అవి రవ్వ లడ్డూల్ లాగాంట పళ్ల రవ్వ లడ్డు లాగా ఉంటది అది
అది కూడా చేస్త
ఆహా ఆహా ఆ మా పెద్ద ఆడబిడ్డ చేస్తుండేవి పంపించేది మాకు
ఆ
అది కూడా మీరు పూ చేయ్యరు కదా
చెయ్యదు లైదు మాకు లేదంటది
ఆహ అది కూడా ఉ ఉంటేనే చేస్త
ఆ ఉంటేనే చేసుకోవాలి లేకపోతే ఇక పాత రోజుల నుండి అదే ఎట్లయినా నడుస్తాను మా మా ఇంటి సవాట్లో వేరే ఊరు ఎక్కడికి వెళ్ళాలా
ఓ
ఆహా ఆరు రోజులకు సెవెన్ డేస్కి చెట్టుని లేదు పండ లేదు లేదు పండగ ఇంట్లో చేసుకుంటాం
ఆ ఓహో అట్లయిన అయితే మీరు అక్కడ పోవాలి ఖచ్చిత
ఖచ్చితంగా పోవ్వాలి మా ఇంటి
పో పోకుంటే కూడా పోవాల్సి
పోవాల్సి ఉంటది కంపల్సరీ పోవాల్సింది పోయిన సారి మమ్మని వరాళ్ళ ఎంట్రికలు తీసినాము అక్కడే
అక్కడనేేనండి మంచిగా జరుపుకున్నారా మరి అందరు కలిసి
ఆ కలిసి మెలిసి వుంటాం మేము మా ఆడబిడ్డ పిల్లలు మేము మా బావాలు ఆడబిడ్డలు అందరం వెళ్ళినం ఆ రాంగనే మా బావ బిడ్డ కింద పడ్డది
అయ్యో ఆహా అ సిడెంట్ అయిందా
వాటర్ల కేళి జారి పడ్డది
ఓహో
అవును
అంటే దెబ్బల్ బాగానే
ఆ బాగ తలిగినయి పాపం
ఆహా సంవత్సరం అస్తే గుర్తుకొస్తయి
వస్తది అదే ఇప్పుడు పండుగ అనంగానే గుర్తుకొచ్చేసింది ఆ
ఇగ అయితది కొంచం
కొంచెం కొంచెం చూడాలి ఆ ఇనరు కదా అట్లా ఆ రోజు చెప్పిర్రు పోవద్దు కొద్దిసేపు పది నిమిషాలు ఆగండి అని చెప్తే వినలే విన్లే
సరేనండి ధన్యవాదాలండి మీ సమయం మాకు చెప్పారు అ డి
సరే థ్యాంక్యూ అండి
ఆ
ఆ సరే ధన్యవాదాలు